వినపడుతుందా
పిస్తున్నావా
అయితే వకసారి మమ్మీకి చెప్ తుందట ఆమె జైను మామి మా అబ్బాయి అన్ అంటే మమ్మీతో క్లోజ్గ ఉంటది వాళ్ళు బై నేను మంచిగానే ఉం ఉంటుండే అట్ల మాట్లాడుతుండే ఇళ్ళతో బానే ఉంటుండే నేను ఏదో జే అంటే ఇప్పుడు తప్పు ఎవరు ఒప్పుకోరు కదా ఎవరి దగ్గర
హు హు ఉ
నేను ఏమైనా చేసినా కావచ్చు. చే నేను చేసినా చేసినా అనుకో కానీ ఈమేమో నా దగ్గర నేను ఇక్కడ వచ్చినప్పుడుమో హో మ మన ఊరు లో వచ్చినప్పుడు అ నా మీ వాళ్ళ మీద నుంచి ఇళ్ళ మీద నుంచి నాకు అట్లా మాటలు చెప్తుంది హు హా అది ఇది అంటే అర్థమవుతదా
ఆ అవున
ఆ అట్ల మాటలు చెప్ ది నాకుబరి చేడానికి చాలా ఎంటయి ఎన్నిసార్లు అని భరించాలి. కోడి మీద నుంచి నాగే చెప్తది పిల్లలు పాపమ ఇ ఉన్నారు కదా ఇప్పుడు చెల్ల వాళ్ళు వాళ్ళ మీద నుంచి తిడుతది. కప ఇ ఎప్పుడైనా అది ఆవు మీద పోతే ఆవు మాట ఆవు మీద నుంచి నాక్ అగే తిరుతది చూసినా చూసినా చూసినా నేనున్న రోజు చూడాలని నేను కూడా ఇప్పుడు ప్రివర్స్ అయిన అని చెప్తుంది ఆమె.
ఊ ఆమె ఇప్పుడు ఆమె వర్షన్ లో కరెక్టే కాదన్ ఇప్పుడు అయిందేదో అయిపోయింది. తిట్టినవు కూచున్నారు. అంత సెట్ అయిపోయింది. మళ్ళీ ఈగా అదే దాని గురించేదిట్టుడు దాని గురించే జెప్పుడు బాగుండేది కా అన్న
ఆ అదే మరి అదే అలా అట్లా అంటుంది ఆమె ఒకసారి మమ్మీకి అంటున్నాన్ మమ్మీ నాకు చెప్పింది. ఆళ్ళు అట్లా మరి అంత దూరం కాకపోతుండ్ అంటే వాళ్ళ సీక్రెట్ గా ఉంటుంటాయి ఇలాగ్ భయపడి ఉన్ ఉంటుండే వాళ్ళ రిలేషన్ చుప్ ఇల్లేమో ఎక్ కో జెసెస్ సరికి ఎట్లయినా మేము ఓపెన్ అయినాం కాబట్టి వాళ్ళు లే ఓపెన్ అయ్యారు వాళ్ళు కూడా
హుమ్
ఉమ్ అదే అయింది అక్కడ
అనిల్ గురించి కూడా విన్నా అని చెప్తుండే నాకు గోవింద్ మాస
ఇవాళ చెప్తుండా అమ్మాయి అమ్మాయిదా అమ్మాయిదా ఆయన ఆమెద ఉమ్
డు అబ్బాయిది కూడా చెప్తున్నాడు.
అది అన్న అది లక్ష్మిది కూడా చెప్పిండా?
చెప్పలే అంటీది చెప్
ఉ ఉ పదివాడు చెప్పిండు
అమ్మాయిది మచ్చి వాళ్ళ అమ్మాయిది నేను విన్నా గోవింద్ గోయె నేను విని ఇట్లా ఊరుకోలే నేను అడిగిన హరి చంద్ ని ఇట్ల ఇట్లా తెలుస్తుంది అన్ ని మళ్ళీ హరిచంద్ మామ ఇట్లా అన్నాడంట వాళ్ళ అయితే ఎనిమిది ఏడె ఎన్ ఎనిమిది లక్షలే ఇస్తరు దాంట్లో చేసుకుంటే వళ్ళీ ఇష్టం.
ఆ
అని ఆయన చెప్పేసిండ అంట మళ్ళీ చిన్నిది కూడా చెప్పిందంట చ విన్నారంట నేను చెప్పిన అది అహ్ అట్లా లేదా లేదు మాసా వాళ్ళు కావాలనే లేపేసిరు ఇట్లా అనీల్ గురించి ఆ అట్లే ఏం లేదు వెళ్లి అడిగినా వాళ్ళు కావాలని చేతుర్రు అని చెప్పిండు
ఉహు
అది అక్కడ క్లోజ్ అయి ఆయన చేద్దామంటే బ్లేమ్ చేయకపోతుండేనా? కానీ ఆయన ఫ్యామిలీ అనుకున్నడు వీళ్ళ అనుకోం లేదు ఇంకా
ఏ ఇల్లు అనుకోరిల్లు ఇల్లు ఇల్లు చాలా డేంజర్ రో బాబు ఉ ఇల్లది డేంజర్ మస్తు లో పొలం చేకూ
అవున అన్న అస్సలు చూపెట్టారు మనం ఎట్లు ఉంటామన్న అప్పుడే ఏదో ఒకటి చెప్పేస్తాము అప్పుడే అయిపోతంది
ఇప్పుడు వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటది అంటే వీళ్ళు వాళ్ళు ఉన్నారు పుర్ణేశ్వర్ వాళ్ళ మీద
ఉహు
చాలా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళేమో వీళ్ళకి పట్టించుకోరు అంట పట్టించుకున్నట్టు ఉంటారు గాని పట్టించుకోరు కాని పట్టించుకున్నట్టు ఉంటారు ఈ మీ మామ తవ మామకు ఎందుకు కోపం వస్తది తెలుసా విళ్ళ మీదా వీళ్ళు ఇలా అడగరు ఏం చేయరు వాళ్ళని నా పెద్ద తుడుంకాండలాగా పట్టించుకుంటాడు మాకేమో లైట్ తీసి లైట్ తీసి పుట్టు డే ఆయనకి ఒంటరి పు కొద్దిగా
ఆ వీళ్ళకి ఎట్లుంటదంటే అన్న కొంచెం పైసలు ఎట్లుంటాందో వీళ్ళ కొంచెం ఇట్లా మనకు అనిపిస్తున్నది ఇప్పుడు పైసలు ఎవరి దగ్గరే ఎ కుంటదా వాళ్ళతోటి కొంచెం మంచిగా ఉన్నట్టు లేని వాళ్ళ దట్టి కొంచెం మంచిగా అ లేనట్టు ఇట్లు ఉంటారు వీల్లుు
ఉంటారు కొద్దిగా ఇళ్ళకి ఈ మర్యాద ఇస్తే ఎక్కువ పోతారు ఇళ్లకి
సుబు ఉహు
మిద్దము హిమాలయ పోయి కూసుంటరు అరే నీకు కావాలన్నప్పుడు ఇస్తాడు లేక ఉన్నప్పుడు అట్లా అనుకోరు వీళ్ళు
వాళ్ళు మొత్తం ఆ విషవాదులు మళ్లీ ఇల్లు ఏం చేస్తారు వీళ్ళ తోటి పని ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినటు ఇస్తారు
హు అంతే ఇలాకి జ్యోతి వాళ్ళు అన్నారు ఏ
అవు నేను చెప్పిన అది కూడా చిన్ని విషయం తీసినప్పుడు ఇట్ల ఇట్లా నాకు తెలిసింది మధ్యలో ఇది కూడా తెలిసింద అం తెలిసింది నీకు తెల్వాలా ఇది
ఏమని
మీ ప్రెసిడెంట్ వాళ్ళ కూతుర్నేమో అనిల్ చేసుకోవాలి.
ఆ ఆ అట్లా విన్న నేను. ఏదో ఎక్కడో.
నువ్వు చెప్తలెవు మొత్తం.
ఏ లేద్ లేదు. నేన్ ఎక్కడో విన్నా ఇ దీ కానీ నాకు కు అంత క్లారిటీ లేదు. ఏదో విన్నా.
లేదు కానీ ఇట్లా అన్ ఐ యితే చిన్నినేమో కిట్టు చేసుకోవాలి అని మాట్లాడుకున్నారంట.
ఏ ఎవరు మాట్లాడుకున్నారట?
ఎవరో య వేరే వాళ్ళే బ్లేమ్ చేస్తుర్రు. వీల్లేం మాట్లాడలేదు కానీ, ఇగ ఇట్ల టాపికొచ్చింది అన్నట్టు.
అవునా!
ఓ
ఉండచ్చు మే బి ఈ య ఇట్ల చేయంగనే బావుండు. స
మల్లి వాళ్ళన్ నె ఇద్ చేస్తారాళ్ళు.
మ్మ్ వాళ్ళనె హైప్ ఇస్తారు. వాళ్ రేమో, ఏ ఐ నేనైతే చెప్తున్నా చిన్ని పెళ్ళిలో తక్కువ ఎక్కువ చేస్తే, నేను అయితే నాకైనా అట్ల అనిపిస్తే,
ఆళ్ చేస్తారనా? వాళ్లేం చేస్తారు, వాళ్ళే మొత్తం చూస్తున్నట్టు బిల్డప్ ఇస్ సరు
వాళ్ చేస మనం ఇగ అట్లా ఇయ్యం. బిల్డప్ ఇయ్యం ఇయ్యం కాని, మనక్ గెలికితే మాత్రం, నేను ఎవరైనా గాని నెత్తి పగలగొడ
గెలుకుతారు ఆళ్ళు చూడు. ఈ పెళ్ళిలోనే గెలుకుత్ తుండేవాళ్ళు మనల్ని. వాళ్ళకు మస్త్ ఇదైపోయింది. అది వాళ్ళకు ఛాన్స్ దొరకలేదు గానీ, మనతోటి పెట్టుకుంటుండే వాళ్ళు
పెట్టుకుంటే బా బాగుండద్ మళ్ళా.
కుంటారు. చూడు నువు
పెట్టుకుంటారు. పెట్టుకుంటే, ఉంటది వాళ్ళతో.
ఇప్పుడు నాది కూడా గొస్స అయిపోయింది. ఏమన్నా చెప్తే ఇగ దాని గురించి వానికి ఇష్టం లేదని వాళ్ళు వాడు గొడవ చేయడానికి చూస్తున్నాడు అనుకుంటారు ఇగ వాళ్ళు.
ఇంకెందుకంటావ్? మనం మన తప్ కొంతె
మనం తప్పు ఉంటే, మనం మెల్లగా కూసున్ టామన, మన తప్పు లేకపోతే, ఎవరన్నా రాని.
ఇక అంతే అది
ఓ
ఇవా అర్ తమైంది మ కానీ
ఎవరికి వాళ్ళ కర్తం అయిపోయింది మొత్తం
మమ్మీ గారి చెప్తుంది అటు అటు అజయ్ ఫౌండేషన్ వాళ్ళ కూడాస్తు ఉన్నారు
ఏ వాళ్ళు రాలేదు ఆయన పక్కా ఆయన వ వచ్చడు
వాళ్ళు రాలే పొడి ఈయన ఇంత పెద్ద కట్నం ఇచ్చి పెళ్లి చూస్తున్నాని లోపల ఉంట ట్టాలకి ఆ
వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఏదో ఇట్లా ఆ మస్తు బిల్డప్ ఇస్తారు వీళ్ళలకు
ఆ
వీళ్ళేమో ఇక ఎక్కడికో పోయి కుస్తుంటారు
అంతే
పోయిన వాళ్ళు అందరూ కట్నం ఎక్కువ అయిందనే చెప్తారు వాళ్ళు ఇల్ ఇల్లు అది అంతా చూసి
అవునా ఏ అంతే ఇల్ మధ్య మరీ అంత గలిసి ఉందేమి
గలీజ్ అంటే మీడియం లో ఉందన్న మరి ఎంత ఇది కూడా లేదు మరి అంత తక్కువ కూడా లేదు మీడియం కూడా కాదు మీడియం కంటే కొంచెం తకువాన్ కయా
పోనీపొ జాబ్ ఉందాని
ఉ జాబ్ గురించే మర వీళ్లుు
జాబ్ ఉంటే జాబ్ వాళ్ళు గిరి మమ్
అయినా వీళ్ళకేమో కొంచం అక్కడే ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపించింది
ఎవరికి ఇల్లుగా
ఎందుకంటే వీళ్ళు వీళ్ళు వేరే కాడ చూస్తాను లేరన్న ఇప్పుడు చూడు నువ నువ్వు చూడనా ఇవో నేను చెప్తా సింపుల్ ల్గా అనిల్ లోనే అనిల్ వద్దని చెప్పినప్పుడు ఇప్పుడు మామ ఏమో సరిగా మాట్లాడలేదంట ఆయన ఎక్కడో ఇంకా మ్యాటర్ కూడా కుదరలేదు ఇంకేం కాలేదు అప్పుడే అనిల్ తోటి ఇట్లు ఉన్నాడు అంటే వాళ్ళకు కొంచెం ఉన్నట్
కకపోతే కొద్దిగా కాక ఇ కాకపోతే మీ మీద కొద్దిగా వస్తుండే నేను కూడా అప్పుడు అలా మాట్లాడినప్పుడు నేను కూడా అే రెండు సైడ్లు ఆలోచించాలి నేను చెప్పినా ఒకసారి మామకి ఆయన చెప్పేడుది నువ్వు నువ్వు చెప్పు చెప్పిన వట కదా నేను రాను ఇంట్లో ఉంటాను అని అరే నేనైతే రాను అది ఆడికి మొత్తం నాకు చెప్పింది నేను కూడా చెప్పిన ఆ ఆయన ఆయనది కూడా వర్షన్ కరెక్టే ఉంది ఉ అయనది కరెక్ట్ లేదని మనం చెప్పి చెప్పలేము ఎందుకంటే రేపటి రోజు మంచిగా అందుకే వచ్చింది లేకపోతే అనే నేను చెప్ప చెప్పిన అది కూడా కరెక్టే కానీ అంత చిన్న మాట కాదు అవుతుందా ఏమో చెప్పలేమ అబ్బా అన్న
అయితదన్న ఇప్పుడు చెప్పలేం ఈరోజు చూడు ఈరోజు జుడు వాళ్ళ ఇంటికి మేము మనం అందరం పోయినాం దూరం వెళ్లే పోయిండ్రు వాళ్ళ సొంత బావ రాలేదు అది ఉండదా వాళ్ళకు ఇప్పుడు వీలు పిలువలే వాళ్ళు పిలిచి ఇచ్చిండ్రు పిలవలేదు మరి వాళ్ళు ఉంటే వీళ్ళ కోపం వస్తదని వాళ్ళు పిలవకపోతే కూడా ఇబ్బంది వాళ్ళు పిలవలేదని పో వీళ్ళు ఏం చేసినా మమ్మల్ని పిలవట్లేదు వాళ్లు వీళ్లు పెట్టుకుంటారు
అవును కదా
పిలిచినా వీళ్లు పోలేదండి అంటే మేము పిలిచినా వాళ్ళు రాలేదని వాళ్ళు పెట్టుకుంటారు
అంతే కదా
ఇదంతా అయితా ఉంటది ఇక
ఏం చేయాలి
ఏం చేస్తాం చూస్తాం ఏమవుతుందో వాళ్ళు అనుభవిస్తాం వస్తార మనమేం చేస్తామన్న
అంతే అంతే
మనము ఇంకా మామ ఏమన్నాడు తెలుసా మీరు వాళ్ళతోటి గొడవ పడేటట్టు ఉంటేనే చేయండి లేకపోతే మీరు చేయకండి అని నాకు చెప్తున్నాడు
ఎప్పుడు
మొన్న అంటే ఇది మ్యాటర్ కా క ముందు ఇట్లే వాళ్ళు ఓకే కాల్ చేస్తుర్రన్ని నేను కాల్ చేసినప్పుడు
ఉమ్
ఆ మీరు వాళ్ళని సంజాయించుకుంట అంటే మీతోటి వాళ్ళతో గొడవ పడే అంత ఓపిక ఉంటే మీరు మేమేం రాము మేమేం జెయము మీరు అలాం జూస్ కుంటమంటే మీరు చేస్ చేయండి అని చెప్తున్నాడు మళ్ళీ ఆయనే మాట్లాడేసిండు
ఉమ్ సరే కట్చెయ్
సరే అన్న హ